హలో
హలో
హాయ్ అండి బాగున్నారా
బాగున్నాండి బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
తిన్న అండి మీరు
లేదు అండి ఇంకా తినాలి ఇప్పుడే వంటవుతుంది మా ఇంట్లో ఏంటండి స్పెషల్
అండి హలో అర్థం కాలే
వినపడ వినపడట్లేదండి
హలో
కపడట్లేదండి
వినిపించట్లేదా
ఉహు
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇందాకే అంటే మా మమ్మీ కూర చి కూర పొయ్యి మీద వేసింది నేను వచ్చి ఇలా కూర్చొని ఇది థ్రెడ్ థెర్డ్ గేమ్ అనే ఐడియా ఉంద అండి
అండి
త్రెడ్ త్రెడ్ గేమ్
లేదండి
కలర్స్ ఫిల్ చేయాలండి వాళ్ళు బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ లో ఉన్న కలర్స్ అన్ని ఫిల్ చేయాల ఆ గేమ్ ఆడే అయితే కూర్చున్నాను ఇలా
ఇంకా అండి
చెప్పాలండి మీరే ఏంటండి ఇవ్వాలా స్పెషల్ మీది
స్పెషల్ చికెన్ అండి
హ్మ్ మాది తోటకూరండి చికెన్ ఫ్రైయ్యా, కరీయా అండి? సుపర్ సు, మీరే వండుతరా?
ఆ మేమే వండుతామండి.
బ్యాచిలర్ ఒచ్చా అండి మరి మీకు వండడం?
ఆ వచ్చండి
ఎలా వండుతారండి?
ఎలా అంటే ప్రాస్ తే జెప్పాలా
ఆ
ప్రాజెస్ ఏముందండి
అదే చెప్పండి
పచ్చి మిర్చి కట్ జేసుకోవాలి
ఓకే
ఫస్ట్ ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై జేస్కోవాలి ఆనియన్స్ ఫ్రై చేసినంకా పచ్చిమిర్ చేసి
హా పచ్చిమిర్చి యేసి ఓకే
హ్మ్ చికెన్ చికెన్ కి అంటే ఆ చికెన్కి కారం ఉప్పు అవి కలిపి పక్కబేట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్, కారం ప్పు, పెరుగు
పెరుగున్నా ఉమ్ ఓకే అండి
ఫైవ్ మినిట్స్ ట్స్ పక్క పక్క బెట్టు దాన్తర్వాత ఏముందండ్ చికెన్ అందలో ఏసి
ఓ పాట్ చికెనా ఇది కుండ చికెనా
ఇదండి
అంటే మి మీరు కిందన్నర కదా అనేసి కుండ చికెన్ గురించి చెప్తున్నారుేమ నెక్స్ట్ టైమ్ ఎకుో ట్రై చేస్తాను మంచి చెప్ప
అ అండి
నెక్స్ట్ టైమ్ నేను కూడా ట్రై చేస్తానండి కొంచెం మంచిగా చెప్పండి కుండ చికెన్ అయితే నాకు రాదు
కొండ చికెన్ ఏము ఉందండి సింపుల్ అంతే ఏం ఉంద
చెప్పండి అయితే
కుండ చికెన్ అంటే సేమ్ ప్రాసెస్
ఆ సేమ్ ప్రోసెస్ ఓకే
ఆ కుండలొ ఆనియన్ పచ్చిమిర్ చి వేసుకొని అవి కాసేపు ఫ్రై చేసుకొని చికెన్ వేసుకోవాలి
ఓకే
చికెన్ వేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంచి
ఆ
అందులో కొంచెం కళ్ళు పోయాలి
కళ్ళు కుండ చికెన్ కళపోయాలా
ఆ కళ్ళు పోస్తారు
కళ్ళు లేకుండా వండలేమా అండి
కళ్ళు లే మేము అయితే అట్లే చేస్తామండి
సరే తరువాత
ఆ అంతే అండి కల్ ఎస్ కళ్ళు పోస్ దాన్ తర్వాత కారం ఉప్పు అవి వేసుకొని
అ
ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకొని దింపేయాడంమే
ఇంతేనా అండి
బాగుంటదంటే బాగానే ఉంటది
మా హస్బెండ్ నాకు తినిపిస్తా అన్నాడండి పాడ్ చికెన్ తను కల్లు పోస్తా అని చెప్పలేదు
అవునా
మీరు చెప్పేదాకా నాకు తెలీదు అందులో కల్లు పోస్తారని
మీమైతే ఇట్ల అట్లనే చేస్తామన్
అవునా కల్లు పోస్తే వాసన రాదా అండి స్మెల్ వస్తాది కదా కల్లు
లేదండి రాదు
రాదా
అంటే మరీ అంత ఒక బాటిల్ అన్ అంతేం పోయరు ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అంత్
ఎంత పోస్నా కల్లు గబ్బు వాసన వస్తది కదా అండి అసలు ఎ ఎట్ల తాగుతారండి కల్లు వా స్తా ఉంటది అసలు బో
వ్యా అది కామన్ అండి అలవాటైపోతే తాగేవాళ్ళ
అంతేనా ఏండినాస ఛీ అస్సలు తాగను నాకు ఆ వాసన అంటేనే బడదు మీరు తగుతారా
ఆ అండి
మీరు తాగుతారా అండి
ఆ తాగుతా అండి
అందుకే చెప్తున్నారా అంతగాను
ఆ మీరు గుడ్ ట్రై చేయండి బావుంటా
ఛాన్సే లేదండి హాయ్యో కుండ చె కన్ కుండ చికన్ అను కున్నా ఇన్ని రోజులు ఈ దెబ్బతో కుండ చికెన్ తిననీయకుండా చేసిర్రు కదండి మీరు
అంటే వితౌట్ కుల్ కల్లు కూడా చేసారండి
ఏమో అండి ఇగ నమ్మకం లేదు నాకు
అంటే నైన్టీ నైన్ అంటే కల్లు తాగని వాళ్ళు అట్లా చేస్తారు ఏమో కానీ కల్లు తాగేళ్ళు ఐ వాళ్ళు అయితే కల్లు పోసి చేస్తా
అసలు ఇంగ ముట్టుకునే ఛాన్సే లేదండి దాన్ని ఏదైనా తినచ్చు తాగచ్చు లేగాని అట్లాంటివి అసలు ఎంకరేజే చెయ్యా
కల్లు తాగితే మంచిదే కదండి
అంటే మీకు అట్లా అనిపిస్తాది కావచ్చు నాకు కల్లు అనేది అదొక మందు తాగితే ఎంత తప్పో కల్లు తాగితే కూడా అంతే తప్పు అని నాకు నచ్చదింక అంతే
ఇంకా అండి
ఏముందండి నార్మల్ ఇకా రొటీన్
మీరు డైలీ ఏ టైంకి పడుకుంటారండి
ఏం పండుకునేసరికి పదకొండు పన్నెండు అయితాది అండి మీరు
నేను టెన్ కి పడుకుంటాండి
అవునా నైస్ హ్యాబిట్ అండి
ఇంకా అండి
ఏముందండి మా మమ్మీ అన్నం కూర వండింది ఇక పీలోస్తాంది తీన్ దూ రమ్మనేసి తినాలి పోయి
అవును ఏం కరీ చేసారండి
తోటకుర అండి తోట కూర ఇంకా అంతే అండి ఈ వాళ్ళింటి కి బై అండి
ఆ ఒకే అండి